హలో
ఆ
ఆ చెప్పే
తింటారా చి తిన్నరా
లేదు తిన్లే వండుతాంది ఇప్పుడే
ఏం కూరో
పొద్దట్దే కాకరకాయ్
మ్ హు
మీరు వట్టి చేపలు వండి నట్టున్నారు గ స్మెల్ ఇది దాక ఒతంది
అట్ట రావద్దని ఉడకి వెట్డి వండిన్నే
వచ్చిందే నిను వినేత్ త్తుకొని ఇంత సేపు ఆరు గంటలప్పుడు తిరుగుతంటే వాసనోస్తాంది
మ్ హూ అయ్యి ఇయ్యే అదే వాసన ఎం రావద్దనే ఉడక నీళ్ళళ్ళ ఉడక పెట్టి రెండు మూడు సార్ల కడిగి
మ్
ఏన్చ్చ కుంట వండినా నిన్ దే ఫస్ స్ట్ వండటం మా అత్తమ్మాండుతంటే చూసిన
హ్మ్
వండిన
అయినా వచ్చిందిగా మరి
నేను తింలే బావే మావయ్య తింటాండు
ఆహా చింతచిగురు బానే దొరికింది
గింతే పిరికెడు కూడా దొరకలే ఆడ ఈడ ఎదుర్ చింది ఇంగ దాంట్లకు రెండు ఉల్లిగడ్డలు కోసి వండిన
మ్ హూ
ఏంచేత్తర్రు
ఏం లేదు ఇగ వీనికి బాగా మోషన్స్ అయినాయి అని ఎంటిది గ్లుకోస్ పౌడరో ఎందో
ఆంబో
ఆహా అంతమునుపే తెచ్చినమే ఒక ఐద ఆరు ప్యాకెట్లు తీసుకొచిండు ముందే
ఓహో డెక్లాలక
అదే పేరుజూళ్ళేదే నిను అది పుడు కాలిపి పోశిన ఇగ
లాక్టోస్ అని ఉంటది
ఆ లాక్టోస్ అనే ఉన్నట్టుంది
హ్మ్
అదే పాలల్ల కలిపి తాపిచ్చిన ఇగ ఆడుతాండు
అదే ఇత్తడు రాన రిషికి కూడా అదే ఇక్క నుంచి తీసుకొని పోతా ఇప్పటికైనా పోత్త దానికి
మ్ హాఫ్ ప్యాకెటే గ మరె మళ్ళ ఆఫ్ అట్లనే దాచి పెడుతానవ
పొద్దున హాఫ్ సాయంత్రం హాఫ్
అవునా నేను ఒకటే పూట పొత్తన పోసినప్పుడల్లా ఒక పూటకే సెట్ అయి తాండూ
పడేత్త మిగిలి ఒక వేల పడేతె వామ్మో గాలికి ఉంచినట్టు ఉంచుత
అదే అందుకే నేను కూడా పడేస్తాన మొన్న కూడా పడేసిన
పడేయటమే
మ్మ్ అ
ఆ దిసి చిన్నప్పుడు చూసినకాంచెని అది అదే వానికి కూడా ఒకసారి అని వానికి ఏం కాలే ఇప్పుటి దాకా మోషన్లయితె
మ్
మొన్న అయితే జింక్ ఏదో ఒక టా టానిక్కిస్తే అది పోస్తదికదా.
ఉమ్ ఉమ్.
ఆట ఆడుతుందా.
ఉమ్ ఆడుతాండు నవ్వుతాండు ఇగ ముఊఊ అంటాడు.
ఉహ్మ్
హ్మ్ తిన్నారనే.
మావే తిన్నడు నానమ్మ పో అదే మీటింగ్ కడికని పోయింది.
ఏం మీటింగ్ మహిళ సంఘం.
మహిళ సంఘం మీటింగు వాడు మాట్లాడుతుండు. ఆమెకు కాలు పక్కున పగిలింది ఆ డాక్టర్ దగ్గర పోతే టానికులు ఏమో తీసుకొచ్చిండు అన్నం తినంటే. పొద్దున బాస్మతి రైస్ బగార లెక్క వండింది.
ఉమ్.
అది కొంచెం ఉంటే వేయ్యానంటే వేసినా అది తింటాంది అది తింటే టానిక్లు పోస్తే.
ఉమ్.
స్నానం చెదువురా అంటే నొప్పి లేస్థాందీ అన్నది. బోండాలు అనంగానే ఉరికింది.
ఉమ్.
అని అటై అయిపోయినావు మంచిగా రేటు.
ఉహూ.
అద్దం తీయండ్రి మీ వోనికి.
అద్దమా తీస్తా.
మా వోడు చూసి చూసి మా వోడికి పై పళ్ళు వచ్చినాయి.
ఆహ్. ఉమ్.
ఏమో గాని పై పళ్ళు ఒకవేళ సడన్లో చూసినా కూడా మేనమామ కు. కీడు అదిదాంటారు అందుకే.
ఉమ్ ఉహూ. అయితే తీసేస్తా అయితే తీసేస్తా.
అసలుకే మనోలు అట్ట అట్ట ఎదురికిది ఎదురు. పెద్దలు మళ్ళీ ఈయొక పెంటలు.
ఉమ్.
నిన్న వాడు పో పొద్దునొత్తా మీ తమ్ముడు ఈడనేమో. వాడు ఆడుతాండు.
ఉమ్.
ఈడు ఆడతా అంటే నవ్తాండు చూసుకుంటా. అని చూసుకుంటా నవ్వుకుంటా చిన్నగా బండి ఆపి చిన్నగా పోనిస్తాండు.
ఉమ్.
బా
వాడు వచ్చినప్పుడు చూస్తా ఉంటాడు వీడు వానికేళ్ళి తిరిగి తిరిగి.
ఎత్తుకున్నాడ ఒకసారి అన్న.
ఎత్తుకున్నాడు ఇరవై ఒకటప్పుడు.
ఓ దేవుడో.
ఆహ్.
ఉహూ.
ఉ ముగ్గురు మావలు అప్పుడే ఎత్తుకున్నారు
ఉహు
హు
తీగాడు ఎత్తుకున్నాడు బానే
ఉమ్ బాష్ట ఉన్నాడుగా భయపడ్తాన్న ఆ రోజు గూడా ఇతై భయంతోటే ఎత్తుకున్నాడు
దిష్టఅప్పుడేతే నైట్ పన్నెండింట్టికి ఒచ్చిండు వాడు నైట్ పన్నెండింటికి వోయ్ చీవ దాన్ని బైటికి దిస్కొచ్చి చూష్నాంకా బావబమ్మర్తులు బైట పన్నారు ఇగ
ఉహు
అప్పుడు ఐద్రావద్లనే ఉన్నాడు వాడు ఒక్కడే అ నా వాడు ఉన్నాడు అప్పడిదప్పుడు ఆస్ప్టల్ తీస్కువోతన్నా అంటే మూడున్నరకేమో హస్పిటల్ తీస్కవోతనే ట్రైన్ ఎనిమిదింటికి ఒచ్చింది.
ఉహు
ఒచ్చి ల అయిన అల్లనుఎత్తుకోవాలంటే ఒనుకుతారు. అట్టే ఇకువోతది
ఏముంది నార్మల్గా జుత్తమని గణేష్ నేను. ఇన ముగ్గురం బోయినక్క కారు దిస్కొని ఆడివోయినక్క ఆవే జెయాలని అంటే ఇగ పోయినా కతాం ఎమ్మాటే ఇగా అయిపోయింది వోత్తనే ఉన్నా బైటికి
అన్నకాడా డబ్బులు ఉన్నాయ్ కావట్టి జరిపోయింది వీళ్లు వేట్టుకునేది అయితే కుక్కలు కన్పడేది
ఏ లేదే ముందే మాట్లాడి పెట్టటిండు వీడు గూడా డెబ్బై వేలూ తీస్ కొని రడిగూంచిండు.
ఆ
ఉ ఇంకా ఉంచిండు కాగానిక ఆయన కడు మీద అయితది లే అని అంటే ఇగ ఉకున్నాడు ఇగ
అన్నకడిమి జేపిచ్చిర
హమ్ సాడ్ మేమే కాడు మే ఫ్రీగానే గా అదే ఫ్రీగా ఉన్నట్టుగానే చెప్పించిన
ఆయనే కొన్ని గట్టేదే గానీ
లేదు లేదే మొత్తం అత్తయ్ హూ ఫిఫ్టీ ఫైవ్ వర్కు ఉన్నది కాడ్ మీద
పడయాంటయి నాయడ
గంతే అయినాయి మొత్తం మొత్తం అన్ని కర్సులుగలిపి గాడికే ఒచ్చినై ఇగ
అటో ఇటో ఆ పాడ్డ ఆదుకున్నది
ఉమ్ అదే ఇగా వీడు దిస్కొచ్చిండు తీస్కొచ్చిన బావ అంటే ఇగ నాది కాడ్డు ఉన్నది రా ఎందుకు పైసలు అది వాడ్దామని అంటే సరేలే అని అన్నాడు
యూజ్ జేస్కోనీ ఆ టైం లో యూజ్ జెస్కుంటే అయిపోద్ది అనవ్సరం
హూ ఏక ఒక్కసారి వాడుకోవచ్చంటనే
ఆహా ఏర్కొ ఒకసారి ఫిఫ్టీ ఫైవ్ దాకా వాడుకోవచ్చంట్నా
ఉమ్ అంటే మెడికల్ పర్పస్క
అదే మీ మీ ఫ్యామిలీ వర్కు.
హు
ఉ అంతేగా
ఫిఫ్టీ ఫైవ్ ఉండదేమో గాని ఇప్పుడు ఇ ఆపరేషన్ వాటికి అయితే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్లా ఉంటదంట
దేనికైనా కూడా కొంచెం తగ్గింపు అన్నట్టేగా
ఉ ఉమ్
వెళ్ళిపోయిన
ఏ మ్ పదమూడు వేలు ఏమో కట్ట అయితాయంట ఎవ్రీ ఇయరు మనం అది వాడుకున్న వాడుకోకపోయినా ఉ కానీ ఈ సారి యూజ్ చేసుకున్నాం అంతే
ఉ అదే మళ్ళో సరికి మళ్ళ యూజ్ చేసుకో
ఉమ్ మళ్ళో సరికే మళ్ళ
ఆడతలేం
ఆ
ఎందుకు నిన్నో మోషన్ గట్టిగ పాలుతాగలేదు అన్న ఇయలా మోషన్స్ ఎందుకైనాయినాకి
ఏమోనే నాకు కూడా అర్థం కాలేదు కాకరాకాయ తిన్నా కదా దానివల్ల ఏమో అనిపిత్తంది.
కొన్ని పడకుంటుంటే పోతనే ఉంటారు మావో దొ దొండక తిన దొండకా తింటే మావునికి పడకపోయేది
ఉ హ్మ్ ఆ నీళ్లు నీళ్లు బాగా పోయిండు ముడ్డిలేప్తే అక్కడ దానుక పోసిండు
హ్మ్ కాదు మొత్తం కొంచెం మందం వేసినట్టున్నది మొత్తం కొట్టుకొచ్చిందేమో
ఉమ్ గాదే దొడ్డికి పోయిండని గది కలుపుకొచ్చిన ఇగ తాగి న్ని ఆడతాండు మంచికే
ఆ
నవ్ తాండ
డైజిస్టి
వినబడుతందానే
ఆ వినపడుతాంది
ఉ
నేను ఇచ్చినాప్పుడు సప్పుడు చేయడుగ మరి మ్మ్ ఆ
నువ్వు వచ్చినప్పుడే స ప్పుడు చెత్తాలే వాడు పండుకోన్నానే ఉంటాడు సప్పుడేకనన్న ఉంటాడు.
ఆ
ఇ ఒక్కొక్కసారి మంచిగా ఆడతాడు పొద్దున్న లేచినప్పుడు ఐదు గంటల నుంచి మంచిగా ఆడతాడు.
ఆ
కీకలు పెట్టుకుంటా ఆడతడు ఉ
నేనొత్తే ఏమంటన్నా ఆయనను మారి
ఏమో నువ్వు వచ్చే టైం కి వాడు సైలెంట్ గా ఉంటాడు. హాలో ఊ అంట ఉఊ
రేపు వచ్చినప్పుడు చెప్తా ముడ్డి పగులుతదిగాని అగు
దా
ఉండి ఇప్పుడే అండుతంద అన్నాం
ఆ అయితంది
ఆ
నాని బేగ అన్నయ్యా అంగారయ్యా ముడయ్యా
ఆ
వెన్నయ
సరిపోతంద అమ్మమ్మకి
ఆ
ఇంకా నయం అటు ఇటు బోయి అయిన గు కొంచెం అలసటకి మాట్లాడుకుంటాను ఒకరు దొరికిరు
ఈమె మళ్ళ వచ్చిందంట కదే
వచ్చిందటుందిగా ఏమో ఆడే రమేష్ గాడు తీసుకొచ్చిందుగ
హ వల్ల పాలోలు ఎవరో చచిపేరట
ఆ ఇలే అల్లు అటు ఇది ఇళ్ళు సందుంటది చుడే
ఆ ఏ సందె
మౌనికోల ఇల్లు ఉంటది చూడు
మమ్మజ మా
అంత మోని కోల్ ఇల్లు
హ
అటు కెళ్ళి అంటా వాళ్ళ ఇళ్ళు
ఉహు
తారులో నా
ఆ సరే అం
నా వద్దు